హలో,
హలో,
హాయ్, అండి.
హా్, గుడ్, ఈవిెనింగ్.
గుడ్, ఈవెనింగ్, అండి.
ఏం, చేస్తున్నారు. ఏం చేస్త
నేను, వంట, చేస్తున్నాను, అండి.
ఇంత, త్వరగానైనా, సిక్సథర్టీకే, చేస్తున్నారా.
ఆ, అవునండి, అట్టిగా, కర్రీలో, వండేసి, పక్కగా పెడితే,
ఏం కరీ చేస్తున్నారంండి.
ఈరోజు, సండే, కదండి. చికెన్ అండి.
ఓనా సండే స్పెషల్ చికెన్ అండి.
ఆ, అవునండి.
ఉహు అద్దే ఫ్రై చేస్తున్నారా కరి స్తున్నార పులుసు పెడుతున్నారా ఎలా వండుతున్నారండి
నేనా అండి ఫ్రై చేస్తున్నాను అండి
ఉహు ఓకే ఏమేమిస్తారు అందులో మరి ఫ్రైకి కరివేపాకు అట్లాంటివి వేస్తారు కొంచెం ఫ్రై లా కరివేపాక వేస్తే ఇంకా రోస్టెడ్గా వస్తుందంట కదా
ఆ అవునండి కరివేపాకు మా పిల్ల సరిగ్గా తినారండి పుదీనా కొత్తిమీర ఇట్లా వేసి చేస్తామండి
ఓకే
మీరేం చేస్తున్నారాండి
ఏం లేదండి ఇ ఇంతసేపు సినిమాలు చూసుకుంటా ఉన్నాం సండే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని నార్మల్గా వైఫై ఉంది అని సినిమాలు చూసాము ఇగా చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాం ఇంట్లో పనులు ఉంటాయి కదా బోలు కలగడం ఇల్లు ఉడడంమా బట్టలు మత పెట్టమనమా అట్లాంటి అన్నీ చేసి కొంచెం ఆ డాబ పైన అట్లా గాలికి తిరుగుదాం చల్లగాలి వస్త వస్తుంది కదా అని పైక్ ఎక్కి వాకింగ్ లెక్క చేస్తున్నానండి
అవునా అండి
ఉహ్ అంటే మా పక్కకు కొబ్బరి చెట్లు ఉంటాయి మంచిగా ఇడు కొంచెం వాతావరణం చల్ల ఉంది కదా గాలి మంచిగా ఉన్నదని
ఆ మీ సైడ్ వర్షం పడుతుందా అండి
ఆ ఉన్న పడిందండి నిన్న ఈ రోజు అయితే వర్షం అంట ఏమి లేదు కాగాని వెదర్ అంతా చల్లగా కూల్ కూల్గా ఉందండి
అవునా అండి
చల్లరి గాలి అంటే పైన అంతా వెదర్ కూడా చాలా చేంజ్ అయింది అనమాట రోజు ఎండా కొట్టి కొట్టి కొట్టి ఒక్క వర్షానిక క్లైమేట్ అంతా కూల్ అయిపోయిందండి
ఉహ్
మ్మ్ ఇంకా చలగాలు వస్తుందని అట్లా పైకి ఎక్కామండి ఊరికే ఫ్యాన్ల కింద కూలర్ల కింద ఉండి ఉండి చిరా ప్లేసింది
ఉమ్మ్
కొంచెం అట్లా నాలుగు అడుగులు ఇద్దాం పైన తిరుగుదాం అన్నట్టు పైకి వెళ్ళానండి
అవునా అండి మీ సైడు ఎగ్గురేట్ ఇటు ఉందా అండి బాగానే
ఆ ఉందండి ఎగ్ అంత ఎయిట్ రూపీస్ అంటున్నారు ఒకచోట నైన్ రూపీ రూపీస్ అంటున్నారండి
అవునండి మా దగ్గర కూడా
కోడిగుడ్డి రికి రెండు రూపాయలు అట్లుండే అంటే మీ మాకు ఇద్దరికి కిరాణం షాప్ ఉండేది అన్నమాట అప్పుడు రూపాయి రూపాయి పావులు అంటేనే ఆ పావులు పెరిగిందా అనేది రూపాయన్నర అంటే రూపాయిన్నర అట్లా పెరిగిందా అనేది మేము షాప అమ్మినప్పుడు రెండు రూపాయలు రెండు నర వరకే ఉండేదండి గుడ్డు అట్లా అంటి గుడ్డు మూడు మూడున్నర నాలుగు నాలుగు పోల నాలుగు నర ఐదు పోయింద్ ఆరు పోయింద్ ఏడు పోయింద్ తొమ్మిది కచ్చిందీ అనుకుంట
అవునండి మా సైడ్ గూడా రేట్ ఉన్నాయండి.
పోను పోను ఆ గుడ్ల రేటు చికెన్ లెక్కనే అది గూడా వీక్లీ తెచ్చుకొనే తినేటట్టు ఉన్నరు ఎందుకంటే ఇప్పుడు చికెన్ మూడు వందల రూపాయలకి కిలా అట్లా అంటున్నరు. అది మనం రోజు తెచ్చుకొని తినలేం గదా మన బడ్జెట్ కి సెట్ గాదు గదా ఇప్పుడు ఎగ్ గూడా సేమ్ ఇగ మన బడ్జెట్ల కు సెట్ కాదు వన్ వీక్ వో టూ వీక్ తోట్ల తెచ్చుకొని తినాల్సొస్తదండీ. అలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయి.
ఉమ్
మీకెల్లి గుడా అలానే అంటున్నారా.
ఆ అవునండి మాది మా సైడ్ గూడా అలాగే ఉందండి.
ఊ ఉ అంతే గావచ్చు ఊ
కదం గదా అండి అయితే ఇప్పుడు కోట్ పులిగిన వర్షాలకు ఇట్లా చనిపోతా ఉంటాయి గదా! అలా అనేసి రేటు పెరుగుతా ఉం
ఎండలా చనిపోతాయ అంటారు ఎండలా పోడు కోడుగుడ్లు రేటు పెరుగుతది గని ఇప్పుడు వర్షకాలం ఎందుకట్లా అయితదండి.
లేదండి ఎండాకాలమే కోడిగుడ్డు రేటు తగ్గుతండి ఇప్పుడు పెరుగుతుందండి. ఇప్పుడు మని కోళ్ళకు సరిగ్గా అవి వస్తయి గదా అండి. వాటికి రోగాల అవి వస్తాయని చనిపోతా ఉంటాయి. అట్లా అనేసి ఎగ్గురేటు పెరుగుతండీ ఇప్పుడు ఎండాకాలం కోడుగుడ్డు రేటు తగ్గుతది మేము ఎగ్గురేటు పెరుగుతది కోళ్ళు ఉండవు. కదా అండి చనిపోతా ఉంటాయి. అట్లా ఎగ్గు రేటు పెరుగుతదండి ఇప్పుడు.
ఊ ఉ
ఊ
ఊ ఇంకా మరి వర్షాలు బడుతున్నాయి గదా ఏమనా చెట్లు గిట్ల బెడుతున్నారా!
అంటే మీ ముండేది రెంటుకండి మీముండేది పైన
కదా ఓక పైన అంటే తొట్టి లలా ఇట్లా పెట్టుకుంటార కదా ఓకే
పెట్టుకుంటట్టు ఉండదండి ఇక్కడ ఇగ అంత ప్లేస్ గుడా తక్కువ ఉండదండి
ఆ అంటక్
పైన ఉంటం కాబట్టి ఆ ఏంటండి.
కన్ కన్ జూస్ గా ఉంటదా అంటే కొంచెము చిన్నగా ఆ
చిన్నగా ఆ చిన్నగా ఉంటదండి. ప్లేస్ వేట అంటే చెట్లు పెట్టుకునేంత ప్లేస్ లేదండి మళ్ళీ
ఆ హ
మీరు ఏమన బెడతార అండి చెట్లు గిన
మా ఇంట్లో ఆల్రెడీ చెట్లు ఉన్నాయండి పూల చెట్లు ఉన్నయి. ఊ పూ పూజకు గన్నేరు పూల చెట్టు ఉంది మల్ల పూల చెట్టు సెంట్ జాజి మల్లేలని ఆ శివానికి పెట్టే చెట్టు మన మారేడు దళం అంటర్ జూడండి బిలోపతి అది ఉంది. ఆ ఏ మొన్న మా అమ్మా! దమనం చెట్టు తీసుకొచ్చి పెడదామ అని పెట్టినాం గని అది నాటలేదండి. దమనం కొనికొచ్చింది కాని ఆమె అద ఏక్కడ నుంచి తెచ్చిందంటే మా తమ్ముని దగ్గర వెళ్ళిరూ ఒక వన్ వీక్ వెళ్తామని వెళ్తే అక్కడ ఏదో బయటి కేళ్తే అక్కడ చెట్లు అమ్ముతున్నారు నర్సింగ్ అమ్ముతరు కదా
అవునండి
అట్లా ఆ అమ్ముతున్నారు కదా అని చెప్పి ఆమె కొనుకొచ్చింది పాపం టూ హండ్రెడ్ పెట్టి ఇగ ఆ బస్సులల్ల అచ్చి ఇట్లా అందరు చూసిట్లనో ఏమో చెట్టు పెట్టిన నాటుకోలే ఇప్పుడు నాకు ఏమన్నా దొరికితే చూడాలండి అంటే ఇగ కూరగాయలు కూడా కొందరు వండించుకుంటారు నేను అత్తమ్మ మొన్న అచ్చింది సుక్కకూర గింజలు పాలకూర గింజలు ఇచ్చిపోయింది అవి ఇగ మళ చెట్ ట్టు మధ్యలో ఏస్తే అస్తాయి అ పెద్ద ఏర్లు రావు కదా రెండు సార్ల కూర తెంపుకున్నాక పీకి పారేయచ్చు కదా
అవునండి
అట్లాంటివి ఆ అట్లాంటివి ఉన్నయి అవి వేయ్యాలి ఇగ ఇయాలా ఒక రోజు వాన పడితే రేపు ఆ గింజలు చల్లుత అన్నమాట
అవునా అండి
ఆమె గట్లా అప్పుడప్పుడు తెస్తది మాకు విలేజ్ కదా ఉంటాయి కదా అని సుక్క కూర గింజలు పాలకూర గింజలు గంగావాయిలా కూర గింజలు
అంటే సుక్కకూరకు గింజలు కూడా వస్తాయా అండి
ఆ గింజలు ఉంటాయి అండి గింజలతోనే సుక్కకూర వస్తంది అండి అదిఇగా మనం తొట్టిలల్ల పెట్టు కున్న మనకు వస్తది అది తొందరగా దక్కుతది ఆ చెట్టు అందుకే అది తీసుకొచ్చింది మళ్ళా పెద్ద ఏర్లు డు మనం రెండు సార్లనా మూడు సార్లనా తెంపుకొని వండుకున్నాం అంటే నాలుగో సారికి పీకేసుకోవచ్చు
ఆహా అలా కాదండి ఇప్పుడు అట్ల్ డౌట్ అండి సుక్కకూర ఉంది కదా అండి సుక్కకూరకు గింజలు వస్తాయా అండి
అస్తాది అస్తాది అస్తా అస్త ముదిరిన ఆ ఆ ముదిరినంక గింజె స్టార్ట్ అయితదండి మనకేమో లేత కూర మార్కెట్ లో అమ్ముత ఉంటారు మళ్ళా గింజలక్ కోసము ముదిన కూర ఉంచుతారనమాట ఉంచి మళ్ళా గింజలు తీసి వాటికి వేరే ఏదో మందు కలిపి పెడతారండి ఇప్పుడు షాపులల్ల అ అమ్ముతరు పది రూపాయలకు ఒక ప్యాకెట్ అంటూ అన్ని కూరగాయలు గింజలు అమ్ముతరు ఇగో విలేజ్ లో ఉన్నోళ్లు వాళ్ళు ఇదివరకే పండిస్తారు కాబట్టి వాళ్ళ గింజలు స్టోరేజ్ చేసుకుంటారు కొన్ని అట్లా వాళ్ళు అట్లే పెడుతరు తరు గింజలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ లా అన్ని టెన్ హండ్రెన్ రూపీసా ఫిఫ్టీన్ రూపీసా పెట్టి ప్యాకెట్లు అమ్ముతరు అవి కొనుకచుకుంటారు అన్నమాట బెండ గింజలయినా సుక్క కూర గింజలయినా
ఆ బెండకాయ అంటే లోపల గింజలు ఉంటాయి కాబట్టి అవేస్ రు అండి
న్నరు కానీ సుక్క కూర మీకు డౌట్ కదా లేదా అటివి కూడా గింజే గా
అంటే మేము మార్కెట్ లో వెళ్లేసి కొనుక్కుంటాము కానీ గింజ ఉ అంటే అని తిలిగేదండి నాకు అందుకే అడిగినను
గంగవైలి కూర కూడా గింజలు ఉంటాయి
గంగావయిలుకురకి ఆ గంగావయిలి కూరకు అది ఆకు ముదిరితే అది దానికి ఇట్లా పువ్వులు లేక్క వస్తదండి
ఆ అది మళ పూవే ముదురీ గింజ క్క అయితుది మధ్యల అలానే ఆ గంగ వాళ్ళు ఓకే ఓకే పాలకూర కూడా గింజలే ఉంటాయి అన్ని గింజలేనాండి
అవునా అండి
ఆ మీరు కూడా ఇట్లా చిన్నగా మీకు ఇప్పుడు తులసిట్టు పెట్టుకో కుంటారు కదా చిన్న చిన్నయి డబ్బులు ఉంటే అందులో కొత్తిమీర అంటే ధనియాలు వేసుకోవచ్చు ఆ మెంతులు వేసుకుంటే మెంతు పోర వస్తాది ఇట్లాంటివి చిన్న చిన్నగా వస్తాయిండి మన ఇంటి వరకు ఊకే కొత్మిర అంటే రెగ్యులర్గా మనం వాడుతునే ఉంటాం కదా అవింటి వరకు చేసుకోవచ్చు
అవునండి అంటే మేము ఇప్పుడు పైన ఉంటున్నాం కదా అండి ఇప్పుడు ఎర్ర మటి టబ్బులలో పోస్తే వర్షానికి మొత్తం కింద పడిపోతది మళ్ళీ పిల్లలు అటు ఇటు నడుస్తారు కదా అండి మరి అందరు ఇంటి ఓనర్స్ కూడా ఒప్పుకోవద్దా అం డి కొంత మంది ఓర్చు కుంటారు కొంతమంది ఒప్పుకోరు కదండి అలా అనేసి మేమేం పెట్టుకోమండి మళ్ళ వాళ్ళు ఏదో అంటే మనకి మంచిగా అనిపివ్వదు కదా అండి అలా అనేసి పెట్టుకోలేదు
హహ
అ
అంతేంతే అండి ఏదైనా మనం ఎవరి కోప్
ఇవన్నీ ఉంటాయి కదాండి టైల్స్ ఇట్లా వేసి ఉంటారు కదా ఆడ ఏమన్నా రెడ్గా ఏమన్నా మరక గి ఇట్లా అంటితే ఇది ఇట్లుంది అట్లుంది అనేసి అంటారండి టెంట్ కున్న దగ్గర ఇది వరకు క్కుమ కట్లనే అయ్యింది అది అంటరేమో అనేసి పెట్టుకోవట్లేదండి మేము మళ్ళా మరొక పోదు కదా అండి
అవునవునండి
ఆ అట్లానే మన సొంత ఇల్లు అయితేనేమో మనం పెట్టుకోవచ్చు మన ఇల్లు కాబట్టి మనం పెట్టు కోచండి ఈ రెంట్ కాబట్టి మనం ఏం పెట్టుకోలేం కదా అలా అనేసి ఏం పె పట్టుకోలేదండి నా కూడా ఇష్టం అండి ఈ బెండకాయ చెట్టు గాని దుండకాయ చెట్లు గాని అది పెట్టడం వాటికి అవి చేయడం నాకు ఇష్టమండి కానీ ప్లేస్ లేదు మాకు
అవునండి
అమ్
ఓకే అండి ఇంకా ఇంకా ఏం చేస్తారు కర్రీ అయిిందాండి మరి మాట్లాడుకుంటూ మర్చి
ఆ అయిందండి మా సారికప్ప చెప్పారండి అన్ని వేసాను అన్ని వేసాను ఒక కలపడమే అండి
అంటే మీ సారు వంట చేస్తారా అండి
ఆ వంట వస్తదండి మా సార్కోస్తది వంట
అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదండి ఎటన్న ఎటన్నా వెళ్తే తను చేసుకొని తినగలుగుతారన్నమాట,
తింటాడండి చేసుకుని తినగలుగుతాడు
మ్మ్ అలానే ఉండాలండి ఇప్పుడు మాకు ఇంట్లో అయితే ఏటన్న వెళ్తే ఆయనకు వంట వస్తదో రాదో నాకైతే అర్ధం కాదు, చేసుకోడు ఒకళని పెట్టి పోవాలా ఇంట్లో అట్లా,
ఆ అవునండి
ఉమ్ ఇంకా
ఓకే థ్యాంక్యూ అండి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు,
ఓకే అండి థ్యాంక్యూ
థ్యాంక్యూ అండి